అ బ్యాలెన్సైపోతుందిర నా దాంట్లొ గర్రున్ దిరుగుతుంది రేప్ పొద్దున్కి మొత్తమైపోతె యేపిచ్చుకోవాలిగ
అంతేనా
ఆ ఇప్పుడు వరకే
అ ఆహా ఎంతా వన్ మంత్ దేపిచ్చ్ కుంటరా త్రీ మంత్స్దొకేసారి ఏపి
నేనొక్కసారి నాల్ నెల్లది మూనెల్లదేయిచ్చుకుంటార
అంతేనా ఊమ్ ఆ ఆ ఏసోయ్
అవునా అప్పటి నుంచి పిలిచినా వచ్చేసిపోదువు కదా ఇంకేమో లే మన ఇంట్లో అబ్బాయి ఉన్నాడు కదా అమ్మాయి వస్తాడు తర్వాత అప్పుడు కేపంచుకోవచ్చుని
తెసుకోరా ఆనికి కూడా వస్తుందిగా చేసి
ఆ చేస్తుడు చెలులే బగా చేస్తుడాయే
అదే అదే బ్యాలెన్స్ వేస్తే అరి వస్త
ఆ ఇంగ ఇప్పుడు వస్తాడు లేదు తొమ్మిదింటికి వస్తాడు పద్మ ఇప్పుడే పిల్లలు ఈయన గారి కొడుకు ఈ నోట్స్ ఫుల్ బట్టలేసింది ఇంకా లోపలైపోయినట్టుంది
నేనైనా రాన తినిగా మంచిగా చేసి పెడువును
మరి రావచ్చు కదరా మరి అందులో షినుకులు పడ్డాయిలే అందుకే రాలేదు అనుకో
ఆహ్ అవును శింకులు వోయి అన్న అన్న దీడుంది గానీ వర్షం పడుతుంది బయట ఇంటి ముందల ఏమో దిగబడుతుంది
మరే మళ్ళ అన్నా అన్న అంటుంది
ఆహ్ అన్నా అన్న అంటే ఇగ మామయ్య కాసేపు అటు ఇటు ఎత్కంది తిప్పిండు బయత ఆహ్ ఆయన బోగ మళ్ళా అన్న అన్న అనుకుంటూ వస్తుంది బయటికి గానీ ఇగ ఆమెన ఎత్తుకొని బురుదల ఏడికి రానలేని రాలే ఇగా
ఉన్నది లే నాలుగున్నరకి ఆరేపోయింది లే పురద గాని బయట ఏమో తవిన మట్టిం ఇంగ కాబట్టి అంత పుర పురు ఉంది
ఆహ్ అవ్వలా సుశీన ఆంటీ చీరలు ఏం బాగున్నాయి అన్నీ నాలుగైదు ఫోటోలే పెట్టింది
అంతే ఓ ఇందాక కూడా ఎవరో వచ్చి పేరనా స్కూల్ వాళ్ళు వచ్చి తీసుకొని పోతుండ్ర ఒకకామా మూడు కవర్లు తీసుకొని పోతుంద అంటే నైటీలా లేకపోతే నైటీలన్నా సీరలున్నా
ఆహా ఏడా నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఏ ముసలాలు కట్టుకునే చీరలు అంటా ఏం ప్యూర్ మంగళగిరి చీర అంటా మరి అదేమో పల్సగ ఉంది
ఆహ్ రేపు ఎప్పుడన్నాన్న నాకాడుంది ముందుగా నెంబర్ తీసుకో ఫీడ్ చేసుకుంటే వస్తాయి ఆమె కూడా ఫీడ్ చేసుకుంటే అన్ని వస్తాయి అనుకుంటా
అవును ఆమె బిజ బిజ అయిపాయే అ బయట్కిళ్తలే బయ క్కలతో మాట్లాడుతది గాని
మరి ఆడలా ఉదయం ఏదో ఆడ మునిగిపోయేటటు నీళ్లుు కొడుతుంది ప్రతి ఒక్క ఆట ఆడ దిగబడుతుంది
అవును
పట్టడం అవసరం అనా ఏదిట్టట పలసంగ బట్టదు చాలా ఎక్కు ప్రకారం అంది నేను కొట్టలేక నా మరి సోది మరి అన్ని నీళ్ళ కొడితే ఎవరనే తిట్టుకోక ఏం చేస్తారా మరి పాపం నిన్నొకటి దిగపడ్డది పొద్దున ఒకటీ దిగ పడది
ఆ మొత్తం పాపం అయిన చకరం చకరమే కిన్న బండదది ఎట్ట తీసిందో అది ఎట్ట తీసుకుండు లాగింద ఆయననే
కాదు వేరే వోలని వాళ్ళ వోలని పిలిపించుకొని ఇంకావున వెనక నుంచి చ తి ఇద్దరు పక్కన పెట్టుకొనిమ ఇగ ఆమె స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినరూ ఎన్ని నీళ్లు నిలబడుతున్నాయి ఆడ గుంత గుంత అవుతుంది అయినా కూడా అన్ని నీళ్లు నిలబడుతున్నాయి
ఆ ఆన్నే దిగుతుంది వామ్మోని అదేద మా మామయ్యకి చెప్పి నవ్వుతుం యా మొత్త ఆ గ్రౌండ్ లోనే పెట్టుకో అని చెప్పిన
అవును మరి ఇక్కన్నే యువతల పెట్టుకున్నట్టు ఖాళీ ఫ్లాట్ ఉందిగా
ఆ అదే అన్నా ఆడ ఎట్లనైనా కార్లు ఆపుతూరుగా ఆడా
ఆ అవును అందరు పెడతారు లాడ ఎందుకంట ఖాళీ వాళ్ళు అందరు డబ్బులు కట్టిన ఫ్లాటే అది మేము కలమే కట్టలేదు కానీ బయట్ లో పెడతారు కార్లు బెడతరు స్కూటర్లు బెడతరు పాటనికి సందు లేనప్పుడు అందరు ఆన్నే పెడతారు ఆ పెట్టుకోవచ్చు ఏం కాదు పెట్టు పోని లాకేస్
ఆ అదే అన్న ఆడ పెట్టుకో ఇడ పో కొంచెం రోడ్డు పడేదాంకా ఈ నీరు దాంట్లో తెస్తాడు బాగానే కానీ మళ్ళీ చీకట్లేదలె దిగ వడతయ్ ఈగయనా ఉందే చేర ఆయనకి ఇగ
మరి అది ఇబ్బంది కదరా మనం ఆడోళ్ళం బానులేము ఎత్తలేేము
మళ్ళీ ఈడ ఎవ్వరు లేరాయ దగ్గరోళ్లు మళ్ళా ఫోన్లు చేస్తే అందరు డ్యూటీలకి పోయి ఉంటరు వాళ్ళు ఎవ్వరు లేరు అందుకనే చెప్పినా నైటే ఫోన్ చేసి రావాకు ఆడనే పెట్టు ఆటో న కుంటారు ఆడదైతే అని చెప్పినా
మరి
వచ్చింది ఇగ నైట్ ఒకటింటికి వచ్చిండు
అబ్బా ఉ
ఒకటింటికి వచ్చి ఒకటింటికి వళ్తే వాళ్ళ మధ్యానం ఒకటి ఇంటికి లేచిండు
ఆడికి నిద్ర సన్ సెట్ అయింది
అప్పుడు ఒకక్కటింటికి లేచి బ్రష్ చేసుకొని ఇగ పోయి అన్నం పెట్టుకొని తింటుంటి ఇగ
ఇప్పుడు లేడా
ఉండు ఆడిపిస్తుండు పిల్లని
ఆ అందుకే ఉ ఉ అంటున్నాము సప్పుడు లేదే అని చూస్తున్నా నేను
ఆ అననే పోవడ వేసిండు బొట్టు పెట్ తిను
ఉ
ఇంత వీండో చాలా చేపిస్తే బట్టలు వేసిండు అన్న అన్న అంటే కాసెపు తిప్పిండు ఇగ అటు ఇటు
మరి అలవాటు కావాలిగా అచ్చం మనకు అలవాటు అయ్యేదట్టు వాళ్ళకి కూడా అలవాటు గావాలి
ఆ మావయ్యకి అలవాటు ఇక నాకాడికే రాదు ఆయన ఉంటే
మరి ఎప్పుడు మనం ఎత్తుకుంటాము వాళ్ళు ఎప్పుడో వారంలో ఒకసారి ఇంట్లో ఉంటారు కాబట్టి
ఏదైనా ఫంక్షన్ కి పోతే వామ్మో ఇట్లా అలవాటు చేస్తున్నావు నాన్నకి ఎవరైనా అట్లా అలవాటు చేస్తారా అమ్మకాడ ఉండాలి కానీ అనిం రు వామ్మా పొద్దుగు బానే ఉంటది ఆయనకు కనిపియంగానే కథం ఆయనను వొదిలిపెట్టి రాదు బయట ఫంక్షన్ లేకపోతే అందరు ఏమి అట్ల అంటారు
ఇట్లా అంటారు గానీ ఇంత ఎక్కువ ఉండేదే నాన్నలు కాడపిల్లలు ఎందుకంటే వాళ్ళు వారానికి ఒకసారి ఇంట్లో ఉంటారు ఎప్పుడు బయట
ఆ నేను అంటా ఆ నానగ పినంతసేపు బానే ఆడుతది కనిపిస్తనే అట్ల చేస్తది ఆ అంతా ఏదో ఫంక్షన్కి పోతు ఆయనను కూసోనియదు లేవనియదు ఆయన ఉన్నంత సేపు
ఆ వాళ్ళక్ అదొక సంబరం అంతే ఇంగ ఎత్తుకొని తిప్పుతా ఉంటర్ కాబట్
ఆ
మనమేమో గద్దా ఇస్తాం ఏలు పట్టుకొని తిపుతూ ఏయ్ దిగు నడు అంటమాయే మా తండ్రుల్ అట్ల అన్లేరమ్మా ఆ ప్రేమలే వేరు
ఎంత గారాబమో నేన్ ఎయ్య అంటే గూబకెళ్ళి కొడ్తరిగ నన్ను
అదిగో వద్దులే అంత పని చేసుకోవద్
ఆ ఆమన్ ఏం అనద్దు ఆయన ఉన్నప్ ప్పుడు ఆ ఇగ ఆయన లేనప్పుడే ఏమన్న తిప్పియాలన్నా భయం ఏమన్న భయం అన్నా బోర్ ఎంత
టమ్మా ముద్దుల్ బిడ్డాయే
ఆ ఇంకొకల్ పుడ్తే అన్ని గార్తయి గారాబం గీరాబం
ఈ తరం కొర్కే కొడుకే కావాల్లేరా పాపం
నా ఎవరైనా ఏంలే అండి మనమేగ సాదుకునేద్ అంటార్లే బయట జనాల్ అనే అన్నన్ టరు ఆ ఇద్దర్ ఆడపిల్లలేనా అట్లనా ఇట్లనా అంటరు. ఆ
ఇందాక్ కూడా నాక్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏం ఇంట్లో ఉండిపోయిన ఆమె చేసింది. డీ ఇప్పుడ్ ఏడో నెల నీళ్ళు పోసుకోనుంది.
ఆ
పిల్లకి ఇప్పుడు ఇది మూడో సంవత్సరం ఈ ఇప్పుడు మూడో ఏడే అనుకుంటా
ఆ
ఏదో ఏదో ఈ పేరు మీద ఏదో వస్తే బాగా లేకపోతే దరేశపురం పోయి శాంతిలు పెట్టెస్కుం న్నామంటే అది చేపిస్తలేడ్ ఆంటీ అవున్ ఆయన పక్క వాళ్ళన్ చూస్తున్నడు. ఇయన్నీ మాట్లాడొచ్చో మాట్లాడ్కూదో
ఆ
ఆ అని చెప్పి బాధపడుతుంటే అమ్మాయ్ ఒకటి చూసి చూడనట్టు వదిలేయనంటే అది ఎట్టు వదిలేస్ ఆంటీ అది తప్పు కదా ఆ అని పాపం గంట మాట్లాడ్ డింది ఇంగ నాకు మాట్లాట్టానిక్ ఓపిక లేక అరేయ్ అన్నయ్య ఉంటాలే లేర అన్ పెట్టేసి రావద్ అబద్ధం ఎందుకు చెప్పాలి. కానీ ఏరుబడి వచ్చిన్ తర్వా త్ తా వాడే చూస్కోవాలి గనీ ఎట్నో గట్ట సర్దుకుపోతేనే దాన్ని సంసారం అంటరు. సర్దుకుపోకుండా ఏలికేచ్చే కాలికి కాలికె చ్చే ఏలికి కంటే ఇంగ ఆడ భార్యాభర్తల సంబంధం అనేది ఇంగా అది సంసారం అన్ దాన్ని అంటరార్రా
ఆ ఏమది ఇప్పుడ్ ఇయ్యాల్ రేపూ ఆ మొతి ఇచ్చిన కూడా ఎళ్ళిపోతుర్రు ఇంట్ల నుం చి
మరి తగ్గాలి తప్పదు మరి ఒక భర్త ఒక మాట అంటడు. కోపం తగ్గినానికి మనం మాట్లాడొచ్చు నువ్ దే దేనికన్నవబ్బా అన్యాయంగా అంటివి కదా నిన్ ఈ మాట నేన్ దేనికంటే నువ్వు ఆ మాట అన్నవని తర్వాత కోపం తగ్గినానికే ఎక్కడ నొక్కాల్నో అక్కడే నొక్కి మాట్లాడుకోవాలి మనం
అవును ఏగో ఏ గొడవల్ లే దీ ఏ కొట్లాట లేంది సంసారం నడవదు. ఏదో వాళ్లేదో పన్ తప్పు పని చేసి మనక్ తెలిసినప్పుడే గొడవల్ అయితయి.
ఆ మరి అది గుడ అరే మనం మంచి మీద అడగాలి మం చి మీద దారిలో పెట్టుకోవాలి. ఆ పిల్లట పోగొట్టి ఇప్పటికి రెండు సార్లు ఏర్పడచ్ చింది ఇగ మల్లై వచ్ వచ్చి ధరేష్ పురం ఇవతల ఒక కాలనీ ఉంటే ఆ కాలనీలో ఉంటది నెలకు మూడు వేల ఐదు వందలు కిరాయి పెట్టీ
ఆ
పాలు తీసుకుంటే ఒక ఆపు లీటర్ పాలు తీసుకుంటే ఆరు వందలు అయినంట నేను దాగిన్నా నువ్వే దాగినవు నువ్వే కట్టుకోని నేనుంచి తాను అన్నాడంట
ఆ
పాపమయన్నీ చెప్పి దాని గొంతులు నేను అప్పుడే కనుక్కున్నా ఈ పిల్ల ఏందో ఏడుస్త మాట్లాడు ఏది ఉన్నా నాకు కుంటారా ఎవరైనా మన ఇంట్లో ఉండిపోయినోళ్ళు అట్లా ఏదైనా చెప్తారు కాబట్టి నేను మంచి చెప్తున్నా లేగా నా పిల్లకి సర్దుకుపోయే అలవాటు లేదు ఇక నుంచి అన్న సర్దుకుపో పిల్లా అని చెప్పా ఇందాక అంటే ఎంత సార్ తుఫాన్ అంటి ఇంక పక్కా మెసేజ్ ఆమె సెల్లికి మెసేజ్ ఎందుకు జేసిండు నేను పెద్ద మాసలు కూడా బెట్ పెట్టినా పెద్ద మంసలు పెట్టినాక కూడా మారకపోతే ఎట్లా అని అంటుంది
అయ్యో ఆయనకు ఉండాలి తి ఈయన వాళ్ళు నీళ్లు పోసుకుందని ఆయన అట్ట చేసుకుండేవా
అంత అవసరం ఏందిరా మరి చెప్పు నువ్వే చెప్పు ఆ ఇప్పుడు పక్క అక్కదేమని నీ వెనకెడితే నూరేళ్ళ సంసారం చేసేది నీ భార్య కదా అది ఇయ్యాల ఉంటది రెబ్బోద్ది దాంతో మనకు
ఆ రేపు మంచాన్ని వడితే భార్య చేస్తదా ఆ వచ్చి చేస్తదా
ఆ అలాంటప్పుడు ఈ అమ్మ ఏం జేయ్యలి దాన్ని అడగాలి మా ఆయన నీకు మెసేజ్ ఎందు చేసాడు ఆయన మంచోడు కాదు నువ్వు దూరం ఉండబ్బా నువ్వు నాకు అక్కలాగా నేను నీకు జెప్తుండ నువ్వు బాధపడే పని అయితే నేను జెప్పను నువ్వు ఆయన దూరంగా ఉండు సూచిన నువ్వు చూడకు నువ్వు మాట్లాడుకని చెప్పు
ఆ ఫస్ట్ మంచి తనంగా చెప్పాలి ఈనకపోతే అప్పుడు జుట్టు పట్టుకోని బయటికి లాగాలి
మారే పెద్ద మంసలు పెట్టిందంట అది మొగుడే తప్పున పడయి ఇప్పుడు అంటే నేను గుంటూరు పోయినా చూడు మా వాల్లు ఐదు దినాలు ఉం
అవునవును
పాపం అప్పుడు చెప్పాలని చేసింది. మళ్ళా ఇయ్యాల గొడవ అయ్యేసరికి మళ్ళా నాకు చేసి చెప్పుకుని గో బాధపడుతుంది
ఆ ఆయన ఆ మత్తులో పడి మా తోడు గొడవ పెట్టుకుంటుండేగ
ఆ చూడు మరి కానీ అది తప్పుగా మళ్ళా పక్క పక్కనే ఒకే ఇంట్లోకి రాయికుండ అనమాట వాళ్ళది నాలుగు వే ఈల్లు ఈ పిల్లది మూడు వేలయిది
అయ్యో మరి పక్క పక్క ఉన్నప్పుడు ఏం మరి చెప్తే అయిపోగా ఏంది మరి నీ లెక్క ఇట్టుంది బాలేదు మంచితనంగా ఉండు అని అంటే అయిపాయ్
ఆ మరి రేపు దాని భర్త వచ్చి దాన్ని ఎన్ని అంటాడు చెప్పు ఇం ఇంగ ఆడికి ఇడిపోయేది కాడికి వస్తది
ఆహా దాని భర్త లేడా ఆడ హడికి పోతాడు
వాడెక్కడ ఏ పని చేసుకొని పోతాడోరా కడుపు కోసం
ఆ అంతేలే ఎవరైనా ఇంట్లా పెళ్లం పిల్లలకి పెట్టుకోవాలని ఆయన పోతుం
ఆ మరి అది అట్ దిగజారిపోతా ఎట్లా అందు కానీ ఈ పిల్ల దీనికి చెప్పుకోక మొగుడికి చెప్పు
ఆ మొగుడికి చెప్తాడు ఇంటి పక్క అతను ఉన్నప్పుడు వసిమ్మ చెంపలు చంపలు కొడితే ఎందుకు వస్తంది ఇంకోసారి
ఆ అదంటే ఇష్టానికి మాట్లాడుతున్నాడంట అడుగు నువ్వు వట్టా నువ్వు విట్టాఅని ఫిల్నేదిడుతున్నాంట భార్యనే ది
ఆ పక్కపక్కన ఉంటే మా చెప్ కోవచ్చు అదే ఎవరో తెలియదు ఏడుంటదో తెల్వదు అన్నప్పుడు మనం భయపడాలి బాబ మో ఏడుంటదో ఏం చేస్తుందో ఏం చేస్తదో సంసారం అని అనుకోవాలి కాని పక్కపక్కన ఉన్నప్పుడు ఎందుకు మంచితనంగా చెప్పాలి రెండుసార్లు
ఆ మరి ఆ పిల్ల సెల్లుకు మెసేజ్ వచ్చినప్పుడు ఇప్పుడుేం చూసింది కదా ఏం చేస్తున్నావు ఏడు ఉన్నావు నేను పాలనా కాడు ఉన్నాని మెసేజ్ నువ్వు చూసినప్పుడు నీకు సాక్ష్యం దొరికినప్పుడు అక్క నీ సెల్లుకు మా ఆయన మెసేజ్ దేనికి పెట్టిండు
గట్టిగా అడుగుతే ఎందుకు భయపడిన భయపడితే మనకి అర్ధం అయి ఇదేదో నడుస్తుంది తప్పు అని భయపడకుండా ధైర్యంగా చెప్తే ఏం కాదు
మరే నీ మొగడు చూచ్చిే నిన్ను బతకనిడు కానీ నేను ఇద్ద్ర బిడ్డల తల్లి నా మొ్డు చేస్తే నేనేూఊరుకుంటా అని దానికి వార్నింగ్ ఇచ్చిుంటే అది ఇంత కాడికి రాకపో
అవును
ఈ పిల్ల మాట్లాడుకున్నా ఏనంటే పోతాడంటే గీ గీగి మాట్లాడుతున్నాడుంటే ఆ పిల్లతోటి
పన్న ఆంటీ ఇంట్లో ఏమంటారు ఇంట్లో అన్నం నచ్చదు కానీ పక్కింట్ల పచ్చడి బావుంటది అ
అవును మరి నిజమే మనం ఎంత చేసి పెట్టినా వేస్టే ఆ పక్క వాళ్లదే రుచి అంటారు మరి ఆడికి వచ్చేసరికి మరి ఆడికొచ్చి వచ్చేసరికి భార్యాభర్తలు విడిపోతారు పిల్లలు ఏ కావాలిల్లిదండ్ర ఏం కావాలి ఎంత ఇది అతే
ఆ ఇప్పుడు పెళ్లిి చేసినందుకు అమ్మ నాన్న బాధ పడతారు ఇటు పిల్లలు ఎటు సైతే ఇలా జీవితాలు ఎటుపోతాయో
ఆ అది ఆలోచిించుకో కూన ఆ పిల్లని అడ్డగోళీగా తిట్టిండా ఆంటీ నన్ను ఎట్లా తిడుతున్న అంటి నువ్వు మా అక్కోళ్ళకి ఫోన్ చేయవేంది మా అమ్మ ఫోన్ చేయయింది నీక అంత కోవా అదే